మూడు నాకు తెల్వది
ఇప్పడికి మూడై యినాయా ఉ ఇంకెం సేపు రెండు రెండు సార్లు అంతే అయిపోతుంది
అరుంధ కి న్యాసాలు నువ్వే ఉమ్
నెక్స్ట్ స్టోరీ పెట్టినా కదా లోకేష్ సారు టుమారో మనవు నిన్నే ఆ ఎస్టర్డే మనం బర్డే అంట
ఆహా నువ్వెందు కిరోజు పెట్టినవ్
మే అందరు పెట్టినరుమే
హు మా ఇల్లు అది
నన్ను జూసి ఇలాందారు పేట్నారుమే
హ హ్మ్
మన క్లాస్ నన్నీ ఉండై ఎళ్లియ
మా ఇంతింత ఉన్నారు మే అబ్బాయిలు అప్పుడే రూమ్స్ ఎతుకుతన్నారు ఏం చేద్దామని
ఏమో ఆళ్ళకి ఇప్పుడే వచ్చి పొడి చేద్దాం అని ఉందేమో ఆ
ఉండే వళ్లే గొడవలు పడిపోతా అంటే వీళ్ళొస్తన్నారు
అలా తెలిది కదా ఎక్స్ ఎక్స్పీరియన్స్ సైంధి
హ
ఉమ్ మనం కూడా ఆన్లైన్లలో రివ్యూస్ పెట్టడం లింక్స్ పెట్టడం ఇవన్నీ చేస్తే మనం కూడా అయిపోవచ్చు మే బాగా డబ్బులుగా పార్ట్ టైమ్ జాబ్గా
కొనాలి కదా అట్లే అవన్ని
అదే కదా కానీ కొన్నా కొనాల్సిన అవసరం లేదు జస్ట్ క్లిక్స్ వచ్చినా కూడా చాలు తెలుసా మనం ఇప్ ఇప్పుడు ఏవరన్నా లింక్ పెట్టమంటే పెట్టి ఓపెన్ చేస్ స్తాం కదా క్లిక్స్ కూడా డబ్బులు ఇస్తారు వాళ్ళు
అట్ల కాదుమే సామే
మింత్రాలో అట్లే ఇస్తారు
ఏదైనా వేసుకొని చూపించాలంటే మన దగ్గర అది ఉండాలి కదా డ్రెస్
ఆ అప్పుడు మనం కొనాలిలే
ఆ
బాగుండే డ్రస్సు కొని పెట్టడము అన్న మళ్ళీ కొన్ని రివర్స్ పెట్టేయొచ్చు కదా
అది నువ్వు వే అవన్నీ వేసుకొని నువ్వు అట్లే చేస్తావా
అట్లంతా ఏం లే జస్ట్ ఆ ఫొటోస్ అక్కడ వేసి చూపించడం వరకే ఆ మనం మహాలన్ని పెడతాంలే ఆ పని మేలు ఇప్పుడు చేసుకునే వాళ్ళకి అంటున్నా
మీ కులఫీ కొనీమే
కొనుక్కోపోయి నా పేరు చెప్పు ఫ్రీ ఇస్తాడు నా కూడాడ పంపి మే అట్లా
వెళ్ళిపోయా బీద్ర నుంచి ముందరకు పోయాడు
చిన్నప్పుడు ఎండాకాలం అయితే చాలు హస్బెండ్లు వస్తున్నాంటే హై హస్బెండ్ అని కావాలి పోయేవాళ్ళం
మా ఊర్లోయితే వెళ్తా పాప ఐస్ క్రీమ్లు అమ్మాయి ఎప్ప వస్తా అంటే ఆడళ్ళు అందరుూ కూర్చొని ఎయిపో తిట్టి తిట్టి పంపించేసిన మా మళ్ళీ మా ఊరికే రాల తెలుసా మీ వల్ళ పిల్లంద చెడిపా తన్నారు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ని
అబ్బా ఏం ఐస్ క్రీమ్ కూడా తింటమే
అదే మా ఊర్లా ఆడలు వెంత
వాళ్ళు ఏదో వ్యాపారానికి వస్తార అనుకో మా అమ్మమోలూరుకి పెద్ద బండి వస్తుంది మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు అయితే ఒక బండి వస్తాండి మళ్ళీ ళ్ టాటా ఏసి బులోరా అలాంటి బంలు వస్తా ఉన్నాయి ఇప్పుడు మనకి కోవబడి అమ్ముతాడు చూడు అ ఇట్ మొత్తం ఐస్ క్రీమ్స్ ఉంటాయి రకాలు కాగాడి అన్ని రకాలు మా అమ్మమాడగ గుడ్లు ఉతుకుతాని ఏమన్నా పని చేస్తాని అప్పటికప్పుటికి అమమ్మా ఇస్త క్రీమ్ వచ్చంది ఐస్ క్రమ్ వచ్చిందని చెప్పే కొనుక్కని వచ్చే వాళ్ళం ఇప్పుడు మా అమ్మమ్మ వెళ్ళి కొనుక్కడి డబ్బు లి ఇచ్చినా కూడా ఎందుకులే అమమ్మా మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి గమన అయిపోదాం
సీసా బాటిల్న అవన్నీమ్
ఆ అవును బీర్ బాటిల్ ఇస్తాన్న ఇస్తా అన్నారు
నేనైతే ఎదుకని మరి ఇస్తా అంతనికి తెలుసా
నేను కూడ మామ మందుతాగి పడే ఇ నువ అన్నీ ఎత్కొ పోయి ఇస్తండెడాన్ని
హ
ఇప్పుడు అవన్నీ ఇస్తే ఎవరు తీసుకుంటాడు
హ్మ్మ్ తీసుకుంటారమ్ మామ్మ మా అమ్మాయిమ్ మ మా అమ్మమ్మ ఏం తెసింది తెలుసిన ఆ మా ఊర్లోకి ప్లాస్టిక్ కొనుకునే వాళ్ళు మా అమ్మ చేన్లలో పొలాలు పెట్టినప్పుడు పైపులు వేస్తారు కదా న పైపు లో అవన్నీ ఎత్తుకొస్తుంది కట్లు పైనప్పుడు అవన్నీ అమ్ముతుంది దానికి మన రైస్ కుక్కర్ ఒకటి కుక్కర్ కొనిందమ్మా
బా సేవింగ్స్ అంటే వాళ్ళ నుంచి చూసి నేర్చుకోవాలా
మామ్మమ్మ చెప్తుంది తెల్సా మన ఇంట్లో ఉన్న నా సగం దోకలని సాగామ్ గినిలా నన్ ఏనగోనిన్ నాను
బ
హ్మ్మ్
మా అమ్మ చిన్నప్పుడు క్యారీలన్నీ కొన్ని కొని పెట్టను నేను మా తమ్ముడు వీధిలో ఇప్పుడు ఏదో ఆ అదే ఫస్ట్ లో కుంభాభిషేకం చేస్తా కదా గుడి ఓపెన్ చేసాడుప్పుడు అట్లా ప చేసేటప్పుడు ప్రసాదం పెడతారని చెప్పి చెి సాయంత్రం సాయంత్రం క్యారీ గిన్నె ఎత్తుకొని వెళ్ళిపోే వాళ్ళం ఇద్దరం చెర ఒక క్యారిీ గిన్నె ఆడే ప్రసాదం తిని ఆ కారి గిన్ని ఆ వారే వస్తాన్నా్ అట్ల ఎన్ని క్యారీలు పోగొట్టేన్నా మామ ఇప్పుడు కూడా తలుచసుకుంటుందా క్యారీల్ ని ఎన్ని పోగొట్టినారో ఇద్దరు కలుసు ని కానీ మేము ఎన్ని పోగొట్టినా సరే మా అమ్మ అమ్మలు ఎప్పుడ ఏమనల
మీకే ఉన్నాందా
ఓ అది పోయింది ఇది పోయింది అని చెప్పి గొమ్మన అయిపోతుంది అడగదు మళ్ళా వస్తువుల గురించి అసలు ఏం గొడవ రాదు ఇప్పుడు కూడా మా అమ్మ ఏదనా క్యారీలు ఇచ్చేని నిిమ్మల్ రవర్స్ తీసుకోదు వదిలేస్తుంది పూతే పనిలని అందరు అమ్మోలు ప్లాస్టిక్ డబ్బాలు ఈ పిచ్చి ఉంటుంది కదా మా అమ్మకు అసలు అలాంటి పిచ్చే లేదు మే స్వామి ఏ క్యారీలు దచిపెట్టదు ఏ స్టీల్ క్యారీలు గురించి ఆశపడదు గొమ్మనా ఉంటుంది
చార్జింగ్ లేదే లేదు మా ఇంకా కరెంట్ రానే రాలా ఎందుకో పన్నెడుంది
అయ్యో కరెంట్ ఎప్పుడు వస్తుందా
అదే కదా రోజు ఉంటాండి అరవై అన్న ఉంటాండి రోజల
ఒక కాలు మాట్లాడేసిే నైట్ చేస్తాలే తినిన తర్వాత మళ్ళా నువ్వు
ఇంకా ఆ
ఏం చేస్తావు ఇప్పుడు
కున్న తెలుసా ఈ రోజు
ఏ మూవీ
అదే ఒక సినిమా చూస్తాన్న ఇప్పుడు అది ఎంత బాగుంటది తెలుస. త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కొరియన్ వాళ్ళది.
అవునా వెబ్ సిరీస్ ఆ మూవీనా
వెబ్ సిరీస్
దేంట్లో ఉంది
ఫస్ట్ ఏమంటే
ఉ
వాళ్ళు టూ థౌజండ్ సెంచురీస్ లో బతుకుతుంటారు.
ఆ రిపీట్ ది ఇయరా టూ తౌసండ్ ట్వంట్ త్రీ సిక్స్టీ ఫైవ్ నువు రిపీట్ దియ్యరు
అదే అనుకుంటా ఉ హీరోయిన్ కాల్లు ఉండవ్ హీరో వల్ల హీరో ఫ్రెండ్ చనిపోతాడు. వాళ్ళకి ఒకయమ్ ఫోన్ చేస్తుంది. ఇట్లా మన మీ లైఫ్ ని రీ రీసెట్ చేసుకోవచ్చు. అ వన్ ఇయర్ ముందు రీసెట్ చేసుకోవచ్చు. అంటే వాడ్ చ్చసి వాని కప్ పడ్డానికి కోసం రీసెట్ అవుతారు ఇయమ్మను చూస్తే కాళ్ళ కోసం రీసెట్ అవుతుంది. అదం తాయ్యర్ జరిగింది అది అంతా ఒక ట్రాప్ అనుకుంట బాగుంది మూవీ ఒక ఎప్ ఎపిసోడ్ చూస తెలుసా ఎంత ఇంట్రెస్ట్స్ ఉం చాలా నైట్ కూడ్ నేను చూద్దాము ఒక త్రీ ఎపీ చోసన్నా అనుకున్నాను నిద్దరుచ్చేసి నిద్దరుపోయ
నేను ఇప్పుడు ఏం చూస్తాను అంటే అదే ఉండి చెప్ వస్తదని పేరు షి వజ్ బ్యూటీ హా శివ జ్ ప్రిట్టి ప్రిటి
ఉమ్ ఉ
బాగుంది అది కూడా ఆ అమ్మాయి చిన్నప్పుడు చాన అందంగా ఉంటుంది. వాళ్ళ అమ్మలాగా ఉంటుంది పెద్ అవుత అవుతా అన్నా ఆ చింపి జుట్ వచ్చేసి చాలా అసహ్యంగా తయారయిపోతుంది. చాలా అంటే చానా కాదు బాగనే ఉంటుంది కానీ పిచ్చి పిచ్చిగా ఉంటుంది అమ్మాయి వాళ్ళ నాన్ అప్పుడు బిజినెస్ చేసేవాడు ఫుల్ డబ్బులు ఉంటండే, ఇప్పుడు ఏమంటే అంటే లాస్ అయిపోయి ఆ అమ్మాయి ఒకటే అయిపోయి డబ్బులు లేక కష్టపడతా ఉంటుంది. ఆ అబ్బాయి చిన్నప్పుడు లావుగా దుబ్బగా అందరూ ఎకరిస్తా అన్నారు ఫ్యాటీ ఫ్యాటీ అని చెప్పి, దుబ్బగాన్నాడు అని చెప్పి. ఈ అమ్మాయి ఒక్కటే వాడితో ఫ్రెండ్షిప్ చేసింది. ఈ అమ్మాయి బా చూసుకునింది, అందుకని వీడు కొన్ని ఇయర్స్ తర్వాత అమ్మాయిని ఎతుక్కుంటా కొరియాకు వస్తాడు, ఈ అమ్మాయి కూడా కలవడానికి ఎళ్తుంది, ఆ వీళ్ళిద్దరు ఫస్ట్ లవ్ అనమాట వాళ్ళిద్దరు, ఆ అమ్మాయి దాం వస్తుంది, ఆ బాగుందది కొంచెం బా అనిపిస్తుంది తెలుసా ఆ అమ్మాయిని చూస్తే
ఉమ్
కానీ చాలా బాగుంది. ఆ అమ్మాయి మళ్ళీ బాస్ గా వాడే వస్తాడు, వాళ్ళ కంపెనీకి.
ఉమ్
ఆ అమ్మాయి వాడి నుంచి ఎంత దాక్కునేకి ట్రై చేస్తుందో వీడికి అందంగా ఉంటు అంటేనే ఇష్టం మేమో నేను వాడి దగ్గర ఒక చండాలమైన అమ్మాయిలాగా మిగిలిపోకూడదు, అని చెప్ వీ వాళ్ళ ఫ్రెండ్ని పంపిస్తుంది ఫస్ట్ మీటింగ్ కూడా. ఈ అమ్మాయి పేరు చెప్పి
మళ్ళీ వాడు కనుక్కోర
వాడు కనుక్కోడు, ఈ అమ్మాయి అన్ని చెప్పిస్తా ఉంటది అటు చేయిటు చేయ్ అనేసి, మళ్ళీ ఫస్ట్ రోజే ఏం చెప్తుంది నేను లండన్కి ఏళ్లుతున్నాను అని చెప్పి వదిలించుకుందాం అనుకుంటుంది ఆ అమ్మాయి, హీరోయిన్ వాళ్ళ ఫ్రెండు వాడు ఓకే అని చెప్తాడు, కొన్ని డేస్ తర్వాత వీడు త్రీ మంత్స్ కొరియా లో ఉండాల్సి వస్తుంది, ఆ త్రీ మంత్స్ లో ఒక రోజు దొరికిపోతుంది ఆ అమ్మాయ్, ఒక ఒక హోటల్ లో పని చేస్తా ఉంటుంది, లేదు నే స్టడీస్ వదిలేసాను ఈ హోట్ లో ఆపర్చునిటీ వస్తే ఇక్కడికే వచ్చేసా మేనేజర్ గా అని చెప్తుంది, వాడు ఓకే అని యాక్సెప్ట్ చేస్తాడు ఒక మాట చెప్పుండచ్చు కదా, ఇక్కడ వచ్చినను అని చెప్పంటే, ఆ అమ్మాయ్ ఆ వాడు యాక్సెప్ట్ చేస్తాడు. అంతే వాడు అంత సీరియస్గేమ్ తీసుకోడు ఆ అమ్మాయి అని నమ్మేస్తాడు, కానీ ఈ అమ్మాయిని చూసిన ప్రతిసారి వాడు కసురుకుంటా ఏదో ఒక మాట అంటానే ఉంటాడు కంపెనీలో. పాపం ఆ అమ్మాయి చానా బాధపడుతా ఉంటుంది.
ఉమ్ అది చూసుకోమే అది డిస్కనెక్ట్ అవుతుంది చూసుకో. టెన్ మినిట్స్
ఓకే కట్ చేస్తున్నా.
బై